బాగున్నారండి.
ఆహ్ బాగున్నామండి మీరు బాగున్నారా. లేదండింకా. మీర్దిన్నారా.
ఆహు లేదండి ఏం జేస్తున్నారు.
ఏం లేదండి అలా బయట గూర్చున్నాం ఇప్పుడే. పనులన్నైపోయ్నాయండి.
వంటేం చేసింరండి మరి ఈరోజు.
వంట ఈరోజు పప్పు చారు చేసామండి ఈరోజు ఉపవాసం మా అమ్మగారు.
మీరు.
టమాటా చారు జేసింరండి మా ఇంట్లో ఈరోజు. చికెను టమాటా చారు.
అవ్నా టమాట చారు జేయొచ్చాండి మీకు.
మనకు చేయడం రాదండి తినడమోచ్చు.
అవ్నా మీ మమ్మీ మీ అమ్మగారు చేసారా? అ చెస్తానండి నేను.
మమ్మగారిని
అవ్నా ఆ ఏం జెప్పాలండి టమాటా చారా
నేను కూడా.
తాగండి.
ఆహ్.
ఉడకబెట్టాక ఆవీటిని మొత్తం. స్ల పిసుకాలండి.
ఆ
ర ఆ పొట్టు ఉంటదు కాండి పొట్టంత పోతది ఓన్లీ రసం తీసుకోవాలి. తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ ఏసి మసల పెట్టాలండి.
ఆ
కొంచెం ఇట్ల మసిలిన తర్వాత పోపు వేసుకోవాలి. పోపులో ఏంటి అంటే ఫస్ట్ నూనె పో సి ఆవాలు, జీలకర్ర వేసి కొంచెం ఎండుమిరపకాయలు ఒక రెండు మూడు, పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిగడ్డ ఒక ఎల్లిపాయ తీసి దంచాలండి. కొన్ని మిరియాలు
బావుంటదా అండి టేస్ట్?
ఆ బాన్ దండి మసలు పెట్టిటప్పుడే కొంచెం కారం, ఉప్పేయాలండి.
ఎండుమిర్చి ఏసినం కదా అండి తర్వాత కారం వేసుకోవచ్చా మళ్ళీ?
ఆహా మసల పెట్టేటప్పుడే కారం ఏసుకోవాలండి చెప్పడం మర్చిపోయా మీ కు ముందే కారం ఏసుకొని ఇ మసలబెట్టాక అదంతా మసిలినంక ఇందులో పోసుకోవాలి. పోపేసిన దాంట్లో కొత్తిమీర, కళ్యామాకు మంచిగా ఎక్కువ వేసుకోవాలి. ఉల్లాకుంటే ఉల్లాకు ఇవన్నీ ఆకులు ఎక్కువ వేసుకొని అదంతలోపోనిలె ఇది పోస్తే అయిపోందండి ఒక టూ మినిట్స్ మళ్ళీ స్టవ్ మీద కొంచెం మసలుటట్టు ఉంచితే బావుంటది. రండి
వంటలు బాగ చేస్తారా అండి? బాగా చెప్తున్నారు.
ఆ చేస్తామండి అంటే కరోనా టైం ఉంది కదండి అస సమయంలో నేర్చుకున్నానండి వంటలు.
చెపుతుంటే నాకు ఎప్పు ఎప్పుడు తినాల అనిపిస్తుందండి.
అవునా అండి బావుంటాయండి చికెన్ బిర్యానీ కూడా చేసాను. మటన్ బిర్యానీ ఆ చేస్తానండి.
మహ అయితే మీ వంటలకు ఫ్యాన్స్ ఉన్నట్టున్నారు ఇంట్లో.
ఆ ఇంట్లో ఉన్నారు బయట కూడా ఉన్నారండి. ఉమ్
పిలుస్తరా అండి మీ ఇంటికి ఎప్పుడైనా తినడాని
ఆ ఏ ఇప్పుడు రావచ్చండి. మేము అలా ఏం చెప్పాం రమ్మనే అంటాం ఎప్పుడైనా మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు రా రావచ్చండి మీకేమి ఇష్టమండి?
చికెన్ బిర్యానీ ఇష్టమండి.
అవునా అండి చేసనండి చాలాసా అసలు నిన్న కూడా చేసాను. చికెన్ బిర్యానీ, ఉన్ని చికెన్ ఫ్రై చేశాను.
అహ
నిన్న చుట్టాలు వచ్చుండే పూరి అవి చేసామండి
అహ ఓ
మీరు మొత్తానికి నేర్చుకోలేదాండి వంటలు
ఆ అంటే చిన్న చిన్న వంటలు వచ్చాయి ఆ రై బియ్యం పెట్టడం. లంగా వోణిలా
అవునండి
రాదండి
అవునా ఎప్పుడైనా నేర్చుకొని చేయాల్సిందే కదండి ఫ్యూచర్ లో
అవునండి నేర్చుకోవాలండి ఇగ
ఉ ఇప్పటి నుండి నేర్చుకుంటేనే అప్పటికి కొంచెం ఈ మనకి సులభంగా ఉంటందండి
అవునండి మీరు నేరిపియంది నేర్చుకుంట
ఆ సరేనండి నేర్పిస్తా
మీరు చాలా బాగా చేస్తారు కావచ్చు వంటలు నాకు హెల్ప్ చేయండి మీరు కూడా కొం చం సహాయం చేస్తే
ఆ పక్క సాయం చేస్తా అండి నాకు ఇట్లా ఇష్ట ఇష్టమండి వేరే వాళ్ళు చేయడం అన్నా వాళ్ళకి చెప్పడం అన్నా అట్లా బాగా ఇష్టం నాకు అంటే వాళ్ళని చేయనీకి ఎక్కువ ప్రోత్సహిస్తా లైక్ ఉ ప్రోత్సహిస్తానండి స్వీట్స్ కూడా బానే చేస్తా అండి
అమీ స్వీట్స్ కూడా వచ్చా మీకు
అవునండి
ఆల్రౌండర్ అన్నమాట మీకు రాని పనంటూ ఏది లేదు ఇగ
అంటే ఫుడ్ దీంట్లోన అయితే నాకు అప్పుడు ఇంట్రెస్ట్ అనిపించి ప్రత్య ఆ ఒకటి చేశానండి ఇప్పుడు ఎక్కువ చేయ అంటే ఇదే ఎప్పుడన్న చికెన్ బిర్యానీ కూరలందుడు తప్ప ఎక్కువ ఏం ఆ చేయ్య ట్లే కని అప్పుడు రోజుకు ఒక టూ వెరైటీస్ అన్నా చేసేదాన్ని అండి
మీకు ఏం ఏ కర్రీ అంటే ఇష్టమండి ఏ కూర అంటే ఇష్టపడతారు ఎక్కువ మీరు
నాకు చికెన్ అండి నేను మాంసాహారం అంటే ఎక్కువ ఇష్టం అంటే మాంసాహారంలో కూడా ఓ ఓన్లీ చికెనేనా అండి చికెన్ ఉన్ని నూడిల్స్ బయట ఫుడ్ ఏదయినా ఇష్టం అండి ఇక బయట పదార్థాలు
ఇష్టం అండి బయట పదార్థం
అవునా కానీ మంచురియా ఎక్కువ తినొద్దండి అది
అవునవునుద్దండి మంచిగా ఫ్రైడ్ రైస్ కూడా బాగుంటదండి
ఆ నాకు చికెన్ ఫ్రైడ్ రైస్ అంటే ఇష్టం అండి కానీ మా అతను వద్ద అన్నాడండి తినట్లే ఇంకా బయట
అవునా ఏం చేస్తారాండి మీరు
నేను విద్యార్థినండి
అవునా పెళ్లి అయింద అండి మీకు
ఆహా లేదండి చదువుకుంటున్నానండి
కళాశాలకీ వెళ్ళారా అండి మరి ఈ రోజు
నిన్ననే వచ్చానండి కళాశాల నుండి ఇంటికి మీకు పెళ్ళి అయిందా అండి
ఆ లేద్ అండి నేన్ కూడా విద్యార్థినే
అవునా ఏం చేస్తుంటారు
చదుకుంట అండి నేను కూడా హాస్టల్లో ఉండి నేను కూడా రెండు రోజుల క్రితమే అండి గ్రీ నే అండి
అవునా ఏ ఊర్లో అండి ఏ కాలేజ్
కాలేజీ ఇక్కడా హన్మకొండ అండి
హనుమకొండ లో ఉంటారా
మీరెక్కడ ఉంటరండి
అది హైదరాబాద్ అండి
అక్కడే చదువుకుంటూ అక్కడే ఉంటారా
ఆ హాస్టల్లో ఉంటాను నిన్నొచ్చానింటికి
నేను కూడా హాస్టలే అండి హాస్టలో అన్నం తిని తిని బోర్ కొట్టింది అందుకే ఇగ ఇంటి వంట కోసం వచ్చిన
కుడి ఉంది కదండీ రేపు
పండగా ప్లస్ మళ్ళీ మా మామయ్య వాళ్ళ కూతుర్ది పెళ్ళుందండి
అవునా ఈ పెళ్లిళ్లు ఎక్కువ ఉంటాయండి ఈ ఎండాకాలంలో
అవునండి మొత్తం పెళ్ళిళ్ళ సీజనే ఇంగ స్టార్ట్ అయింది
ఆ మళ్ళీ ఎండలు కూడా విపరీతంగుంటయ్ అసలు ఆ పెళ్ళిలకు పోబుద్ది కాదు
అన్నం గూడప్పుడు డైజెస్ట్ అవ్వడం కష్టమండి పెళ్లిళ్లలో ఇ అంతే చుక్కలే ఇగ ఎండకు పెళ్ళికిపోతేనైతే ఇగ
అవునండి నిన్న నేన్ రా వచ్చు అంటే రావడమే పది తొమ్మిదిన్నరకెళ్ళాండి ఇంటికి వచ్చేసరికి ఐదు న్నర అట్లాయిందండి అప్పటికి ఫుల్ నిరబడ్డా అండి ఇంగా ఒక రెండు బాటిల్లో నీళ్ళ తాగుతే సెటయ్యింది అండి వచ్చినంక ఇగ అన్నం తిన్లే ఏమ్ తిన్ ఇగ పొద్దున్నుండి
తినకపోయారాండి తినాలండి ఎండకాలం
అంటే పొద్దున టిఫిన్ చేద్దాం అనుకున్నా అండి కానీ చేయలేదండి అవునా
డిహైడ్రేట్ కాకుండా పుచ్చకాయలు ఇట్లా కర్బూజాగిట్లా బాగా తినండి
ఆ కార్బుజకాయ వచ్చుడుతోటే మా తమ్ముడు కోసిచ్చారండి మా తమ్ముడు గారు తినేసాండి మా అమ్మగారు కుడా ఆ అన్ని తీసుకొచ్చి పెట్టారండి పండ్లు
మీరు బాగా వీకుంటారు కావచ్చు అన్ని తినరు కావచ్చు సరిగ్గా అందుకే అన్ని తీసుకొచ్చి పెట్టిర్రు మీకోసం
అంటే వీక్ గానెం కాదు కాని ఎక్కువ తిననండి ఇట్లాంటివి బయట ఫుడ్ డ్డే తింట బాజీల్గావి
అవే నచ్చుతాయి అండి మనకి
ఆహ్
అవే నచ్చుతాయండీ అవే
ఆ అవే నచ్చతాయి ఇవేం తిననండి మొత్తం పండ్లు అస్సలు ఏం తిన్ ఒక అరటిపండు తప్ప ఇక మా తమ్ముడున్నీ మా అమ్మగారు ఎప్పుడు నన్ను తిను తిను అన్ని తెచ్చి పెడతారండి వచ్చుడితోటె
తినాలిగదండి తినకపోతేట్లా
ఆ అంతే అండి అందుకే తింటున్నా అండి ఇక వాళ్ళు ఇస్తే వద్దనకుండా తింటున్నా
బలవంతంగా ఏదో ఫార్మాలిటీకి తింటున్నారు అంతేనా
ఆ బలవంతంగా మాత్ తమ్ముడు తినకపోతే వదిలేయడండి తిను తిను అని అంటాడండి
మంచోడండి మీ తమ్ముడు మా తమ్ముడైతే ఏమైనా మిగిలితే వాడే తింటడు
అవున్ మా తమ్ముడట్ల లేదండి వాడు తిన్నా తినకున్నా నా కోసం తీసింది నేనే తినాలండి అంతే తినే వరకు అలుగుతడండి ఇగ మాట్లాడడు
మీ తమ్ముడే మంచోడండి మంచిగ చూసుకుంటున్నాడిప్పుడే
ఆ మా తమ్ముడు మంచిగా చూసుకుంటాడు అండి ఇంకో తమ్ముడు కూడా ఉంటాడండి ఆ తమ్ముడు నేన్ బజ్జీలు ఇష్టమని అంటే బజ్జీలు దిసుకొని వస్తాడండి
హ్
ఏ టీం అయిన కానీ కావాలి అంటే సరే రాగా తీసుకుని ఓత్తక్క అని జేప్పి తీసుకుని వస్తాడు ఆ పెద్దమ్మ వాళ్ల కొడుకు అండి
అహ ఔన
మ్ మీ తమ్ముడు
ఒకడే తమ్ముడండి మాకు మ తమ్ముడా ఎప్పుడెప్పుడు గొడవ వెత్తుకుందామా అని చూస్తాడు నాతోటి
తోట్ గొడవ వెట్టుకుంటాండు మా తమ్ముడు నాతోటి పెట్టుకోడు గాని కాలిగుంటే నేనే ఏం జేయాలా అని జేప్పి వాడితోట్ గొడవ పడుతూ ఉంటా ఇంతసేపు గూడా వాడు పాపం సప్పుడ్డేడ్కుంటే పోయి కొట్టొచ్చినా అండి కొట్టి జుట్టుపికొచ్చినా
ఏమనలేదా అండి మరి మిమ్మల్ని
ఏమనలేదండి ఇంక వాడ్నే నాలుగైదు చెంప మీదేశిన ఇగ మా డాడీ మా నాన్నగారు ఏమన్నారంటే ఎందుక్ గొడుతున్నావ్ వాన్ని నేన్ నిన్ను గోడ్తా అని అన్నాక ఇగ పైకోచ్చా అండి బి మేడ మీదికోచ్చా
తప్పు గదా అండి
ఆ అంతే అండి నక్ చిన్నప్పటి నుండీ అలవాటే అండి నేనే ఎక్కువ హుషారు అ ఎస్ అంటే నేను లేకపోతే ఇగా ఇల్లు అల్లరి ఉండదండి సరే అండి మరి ఒకే అండి మర్ రి ఉంటున్నా అండి థ్యాంక్ యూ